హలో
సాడి బాగున్నారుార
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నా
ున్నారంండి
ఇ వంది కాలు ఇందాకేదచ్చ కంప్లీట్ చెస్కొని
తిన్నారా బ్రేక్ ఫాస్ట్
ఆ తిన్నానండి మీరు తిన్నారా
చిన్నానండి
హ
తిన్నాను
ఏంటండి స్పెషల్
ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా తిన్నామండి
ఒ అదే మ అదే
మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్కి
వాల బోసా చేసానుంతే
ఆ
ఇంకేంటి సంగతులు అంది ఎలా అయ్యిందీ ఏంటి
ఏం దోశ చేసారు మీరు లైక్ ఆనియన్ ఆనియన్ దోశ చేసారుా ప్లేన్ దోశనా మసాలా దోశన
నే నా ప్ర ఎంతోసానే అడి ఇంట్లో కదా సో ఫస్ పోతే న అగే ద
ఊహు లంచ్ కేమైనా ప్రీపే పేర్ చేశారా ప్రిపేర్ చేయాల్న్నిగ
హా ఏంటండీ
సరా లేకపోతే ప్రిపేర్ చెయ్యాలా
లంచ్ కి కూడా చేసేసానండి.
అవునా ఏం కర్రీ చేసారు. ఆ లంచ్కి మ మమ్మీ టమాటో ఛార్ చేసిందండి.
అవునా మీ మమ్మీ కాడా టమాటా ఉందా అండి.
కెల్లారా ఈ మధ్య షాపింగానీ ఏమైనా
మ్మ్ షాపింగ్ అంటే బయటికి షాపింగ్
మీకు ఆన్లైన్ షాపింగ్ చేస్ స్తారా ఆఫ్ లైనా
ఊ చేషండి . ఒకవేళ నాకు వీలయితేనేమో బైట్కెళ్ళి షాపింగ్ చేస్తా మోస్ట్లీ స లేదు అవ్వలేదు అంటే ఇంకా ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తా
ఓకే
చెప్పాలండి మీరే
ఊ మీరేల్లారా ఎటైనా షాపింగ్కి
లేదండి చే వెేల్లలేదు షాపింగ్కిి జస్ట్ నిన్న రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంతే అంటే షాపింగ్ అంటే ఏం చేయలేదు బట్ కొన్ని అక్కడ ప్లేసెస్ ఎక్స్ లో జేషాను.
ఏమేమి ప్లేసెస్ చూసారండి.
అక్కడ డ్యామ్ చూసాము డ్యామ్ కింద అటు కరీంనగర్ సైడ్ డ్యామ్ పక్కకి పార్క్ ఉంటది. ఒకటి అందులో అన్ని రైడ్స్ ఉంటాయి. చాలా మంచిగా
ఆ అండి. ఎక్కడ మీ మీద్దంతా లేకపోతే ఆ అంతే గద. కరీంనగర్ సైడ్ ఎల్ అ
అవునండి కరీంనగర్ లో ఒక డ్యామ్ ఉంటది కదా పెద్దది
అ
చె
అ
అక్కడికి వెళ్ళాం
ఆ
ఈ మధ్య ఏమన్నా మూవీస్ చూసారా
ఆ
ఈ మధ్య ఏమైనా మూవీస్ చూసారా
పవన్ కళ్యాణ్ ది చూసానా
అవునా బాగుందా అండి మరి మూవీ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
చాలా మంది కొంచెం బాలేదని చెప్పేసి రివ్యూలలో అంటే లైక్ ఓకే మరి అంత సూపర్ హిట్గా కాదు అనుకుంటున్నారు
చేయచ్చు
ఓకే
ఉ
దూరందర్ మూవీ కొత్త వచ్చింది చూసార దూరందర్ టు
ఆహా లేదండి చూడలేదు వాచ్ చెయాలి ని కూడా
ఏదైనా బయటికి వెళ్దామ ఏమైన్నా ట్రిప్స్ ఆర్ టూర్స్ ఏమైనా ప్లాన్ చేస్తారా చిన్నగా
ఆ లేదండి ఇంకా ఏం ప్లాన్ చేయలేదో చెయ్యాలి ఇప్పటి వరక అయితే
హలో
ఆ హలో
ఉ చెప్పండి
కా
మీకు ఎక్కువ నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా
అట్ల అని ఏం లేదండి ఈ రెండ రోజులు వెజ్ నోన్ వెెజ్ స్పెసిఫిక్ గా ఇదే తినటం ఏం లేదు కాకపోతే నాకు రెండు ఉండాలి అప్పుడప్పుడు నాన్ వెజ్ అప్పుడప్పుడు వెజ్
ఒకే మీ ఫేవరెట్ కలర్ ఏంటడి
అది
ఇంకేమన్నా కలుస్తున్నాయా
బాయ్ కలర్
అది బగా ఇష్టం
ఈ మధ్య ఏమైనా కొత్త డ్రెస్సెస్ ఏమైన్నా కొనుకున్నారా
ఆన్లైన్ లో పర్చేస్ చేసానండి
ఉమ్ బా ఓచ్చాయ క్వాలిటీ మరి.
ఓకే అంటే ప్రైస్ కి తగ్గట్టు వచ్చినాయి అనుకోండి.
అవునా
మీరేమన్నా చేశారా.
నేను ఈ మధ్య ఇప్పుడు గర్ సోప్ అని కొత్తగా వస్తుంది కదా అది ఆర్డర్ పెట్టానండి. ప్లస్ ఒక జీన్స్ ఆర్డర్ పెట్ కున్నాను ఇంకా రాలేదు. అవి వచ్చి నాకు చూడాలి ఎలా వస్తాయ ప్రోడక్ట్స్ అని చెప్పేసి.
అ
మరి మీ డ్రెస్సెస్ క్వాలిటీ బాగా వచ్చాయా మరి.
ఓకే అండి అంటే ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేయొచ్చు.
అవున ఇంకేంటండి విశేషాలు.
చెప్పాలి మీరే ఇంకా
మీకు నార్మల్గా సీజన్స్లో ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం. సమ్మర్, వింటర్, రెనీ సీజన్స్ లాగా
ఆ అర్థం కాలేదండి.
ఇలో ఏ సీజన్ ఎక్కువ ఇష్టం. మీకు వింటరా, రేనీ సీజనా, సమ్మర్ సీజనా.
స్ప్రింగ్క్. అటూ అప్పుడైతే కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వానాలలా బయటికి వెళ్ళలేమో. ఏం జేయలేము. హ మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం.
నాకు సమ్మర్ ప్లస్ వింటర్, సీజన్ ఇష్టం కొంచెం అంటే లైక్ మరీ సమ్మర్ కాదు. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సమ్మర్
ఓకే
ఉం మంచి హాలిడేస్ వస్తు కదా సమ్మర్లో అన్ని సమ్మర్ హాలిడేస్ సో ఇంట్లో నుండి ఎంజాయ్ చేయచ్చు కొంచెం.
హ
ప్లేస్ మ మామ వాళ్ళలకు పలు స్కూల్ హాలిడేస్ వస్తాయి కాబట్టి వాళ్ళు మా ఇంటికి వస్తారు ఇక చిన్న పిల్లలతో కొంచెం ఫన్ ఉంటుంది కదా
ఉ అవున
వాళ్ళతో ఆడుకుంటా, నవ్వుకుంటా వాళ్లను ఏడిపించుకుంటా ఎంజాయ్ చేస్తాం.
అ కానీ స అ
చెప్పాలండి.
మీకు ఎక్కువ అంటే ఆ స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా.
నేను హాట్ తింటానండి. స్వీట్ నాకు లైక్ షుగర్ పడదు. నా బాడీకి లైక్ కాఫ్ స్టార్ట్ అవుతది ఎక్కువ స్వీట్ తీసుకుంటే సో నేను ఎక్కువ స్పైసీ ప్రిఫర్ చేస్తాను. మరి టూ మచ్ స్పైసి కూడా తినను మీడియం. మీకు ఎక్కువ ఏది ఇష్టమండి స్వీట్స్ ఆ హలో
ఎక్కువ స్వీట్సే బాగా తింటానండి.
ఏలాంటి టైప్. టాఫ్ స్వీట్స్ అంటే ఇష్టామ అండి మీకు
హ
ఏ స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం మీకు
కళాకర్ నుడి
ఓకే అండి
ఆ ఏంటింటడి
ఓకే అండి మరి
ఓకే అండి